హలో
బాగున్నావా
బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నాం
ఏం చేస్తున్నారు
ఏం చేయలే ఊకినే కూర్చున్నాం మా బావా వచ్చిండా రొంసేపు మాట్లాడినాం ప ఇప్పుడే వెళ్ళిపా
అవునా నేన్ ఏం చెయలే బాగా ఒక స్లీప్ ఎసినా
హు
మ్ ఇందాకే లేచి ఇంకా ఒక బనానా తిని కూర్చున్న కాల్ చేస్తున్నా ఇంకా
అవునా
ఊ
మేము భార కట్ట ఇగ అడితి
ఉహు సమ్మర్ అంటే అంత బాగా ఆ తెలుసు నేను ఆప్పుడు ఆడుతుంటి బట్ ఇప్పుడు మర్చిపోయినా అనమాట గుర్తులేదు
ఊ
ఎట్ ఆ అవి వేసి దాన్ని ఏమంటారూ అబ్బా బాక్సులు ఉంటాయి కదా
ఆ
గచ్చాలు
ఆ మేము పిచ్చల్ అంటాం మ్
అదే అది దాంతో వేసి ట్యూవల్ ఉంటాది ఎన్ని నెంబర్స్ పడితే బాక్స్ లో అన్ని వేసుకొనీ పెట్ పేట్టేది కదా దాయము అంత
మ్
ఉ నేను అప్పుడు బాగా అడుతుంటి చిన్నగున్నప్పుడు ఊర్లో స్లేట్ మీద గీసి అంత ఇప్పుడు అంతా లేదు మర్చిపోయినా అసలు లూడోలాగానే ఉంటది కదా లూడో లూడో లాగానే ఉంటది కదా ఉ
ఇం ఇప్పుడు ఇంకా చిన్న పిల్లల అయితే యవన్నా గేమ్స్ ఆడేకి ఉంటది ఇంకా పెద్ద పిల్లలంతా ఏం చేస్తారు అదైతే అ రొంసేపు మాకు బాగా టీమ్ టీమ్ కూర్చుంటాము
ఉహు
ఇంగ అట్లా గడిపెస్తాం
అదే అదే మేము కూడా అంత చిన్నగా ఉన్నప్పుడు ఆడుతుంటిమి ఇప్పుడంతా లేదు ఇప్పుడు ఇంటికెళ్తే కూడా ఊర్లో పిల్లలు ఎవరుండరు
ఇంగా స్కూల్స్ ఓపెన్ చేయలే
ఆ మా ఇంటి దగ్గర ఎవ్వరు ఉండరన్న, ఆ కానీ మా ఇంటి దగ్గర ఎవ్వరు ఉండరన్మా. ట పిల్లలు మాది లాస్ట్ ఇల్లు వస్తది. అంటే స్టార్టింగ్ ఊరికి స్టార్టింగ్ మాదే ఇల్లు వస్తది. ఇంగడెవ్వరు లేరు. అంతా జాబ్ చేసేటోల్లే అంత ఎక్కడేక్కడో ఉం. టారు ఒకరి ఇంట్లో ఒకరి పోయేది లేదు, మాట్లాడుకునేది లేదు, పల్లెటూర్లో అయితే బాగుంటది. మ్ అప్పుడైతే చిన్నగున్నప్పుడు అమ్మమ్మ వాళ్ల ఊరికేళ్తే ఇది. గోలీలాట అంతా ఆడుతుంటిమీ. ఇంకా మా ఫ్రెండ్స్ తో కూడా, స్కూల్ ఫ్రెండ్స్ తో కూడా అప్పుడు. పోతుంటిమి ఇంటి దగ్గరికి అక్షంత్రాల ఆట రాళ్లతో ఆడతాం కదా!
అవును
అవంతా ఆడుతుంటిమి
ఇంగే ఏమేమి ఆడతంటివి
ఆవా అదే గోలిలాట, అక్షంత్రాల ఆట ఆడుతుంటీమి ఇంకా లగోరీ ఉంటది కదా!
అవునవును
లగోరీను, ఇంకా కట్టెతో అదేదో ఆడతారబ్బా.
చిల్లాకట్ట
ఆ అది అది ఆడుతుంటిమి
హ
ఇవెక్కువ ఆడుతుంటిమి ఆహా అంటే
అంటే టీం కి ముగ్గురుంటారు
ఆ
లో ముగ్గురుండారు
హు
బాక్సెసు సిక్స్ గీస్తారా
హు
ఆ సిక్స్ బాక్స్క్స్ దాటి వాళ్ళు అంటే దాంట్లో బాక్సులో ముగ్గురు నిలబడింటారు.
ఓకే
వాళ్ళని తప్పించుకొని అలాగేలా ఉప్పు తీసుకొని రాళ్ల బయటికి పోయి.
ఆహా
ముగ్గురు ఉంటారు కదా! ముగ్గురు దగ్గర ఎస్కేప్ కావాల ఎట్లన్నా గానీ.
మ్ మ్ మ్ అసలు తెలిదు తెలుసా? మా సైడ్ ఈ గేమ్ ఆడేవాళ్లు కాదు.
ఉహు
మ్మ్ ఇంకోటి బాక్స్ ఆట అంటే మనం అది ఆడతాం కదా రాయేసి.
మ్మ్
ఆ అది ఆడుతం దాని పేరు గుర్తుకు రావట్లేదు నాకు.
బాక్స్ లాట అంటాంటిమి మేమైతే
ఆ వన్ స్టెప్ అదే ఒకటి ఒకటి మళ్ళీ రెండు, ఒకటి. టి, రెండు అట్లా మరి లాస్ట్ ఒకది కుంటి, కుంటికాల్తో వన్. ఆ కుంటాట ఏందో అన్ని మర్చిపోతున్నాం చూడు, అసలు ఎంత మెమరీ లాస్ అయిపోతుంద మనకి.
మనమన్నా అవన్న అన్ని ఆణ్యం, ఇప్పుడున్న జనరేషన్ ఏం ఆడుతున్నారు.
అయ్యో వాళ్ళు ఆడతారు ఫ్రీ ఫైర్లు, పబ్జీలు ఆడతారు. వాళ్ళు అంతకు మించి ఇంగేమ్ ఆడరు అమ్మాయిలు ఆడతారు. అబ్బాయిలు ఆడతారు
మనకి సమ్మర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసాంటిమి. వీళ్ళకి వచ్చిన ఒకటే రాకపోన ఒకటే
స
ఆఫ్టర్ నూన్ స్కూల్ సే ఇంక వచ్చి ఇ బాగ్ అ పడేయడవా మంగ అడుకో ఇ ఇంక సాయంత్రం వరకు ఇంటికి వచ్చేదే నను
మ్ మేము మేము లేదబ్బా మా ఊర్లో అయితే తింటాము ఇంకా కసేపట్లోలకు స్లీప్ వేస్తాము సాయంకాలంగా పోతుంటా అనమాట ఫ్రెండ్ వాళ్ళంటి దగ్గరికి ళ్ళని దగరికి వస్తాంట నే అప్పుడు అక్షంతరా అలాడుతుంటాం అనమాట ఇంకా కొంచెము పల్లటూరు లాగ కాదనమాట సిటీ లాగానే అంక అడ ఏ ఉండవు అనమాట మేము ఎక్కడికైనా చెట్టు కింద పోయి ఆడుకునేయిక అట్లే డవు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే మాత్ర చింత చింతమాన్ చెట్టు అవన్నీ ఉంటాయి అప్పుడు అంతా పిల్లలంతా చాలా మంది ఉంట అనమాట అందరు కలిసి ఆడుకునేది
అ స్కూల్ ఆ టైమ్ లో అయితే మేము ఆఫ్టర్నూన్ స్కూల్స్ కదా అప్పుడు స్టార్మా అని వస్తుండె స్టార్
ఆ అది నేను రోజా ప్రోగ్రామ్ వస్తుండే దాంట్లో ఒక సాంగ్ వస్తుండే కేీస్ ఓపెన్ చేసేటప్పుడు ఆ దొంగతి సాంగ్ ఆ స్టార్ మహిళను ఇంకా ఆమె ఇదే మా ఇంటి లక్ష్మినో సమ్ తింగ్ ఏదో మహాలక్ష్మినో దట్ ఈస్ మహాలక్ష్మిని ఏదో వస్తుండే అబ్బా ప్రోగ్రామ్ నేమైతే గుర్తులేదు రోజాది మా టీవీలో సుమా ది వచ్చేసి ఈటీవీలో వస్తుండే ప్రతి రోజు ఇంక ఆ టైం కరెక్ట్ క్ట్ వచ్చేసేది ఇంటికి
న్నా రెండు ఆటో ఒక ఆటో వస్తున్నా స్కూల్ నుండి తొలకొచ్చ్ం
హు
ఒక్కోసారి ఒక ట్రిప్పు మాది ఒక వారంము ఒకరిని ఒకసారి త్వరగా ఇడి చేసేటట్టు అట్లా
ఊహు
అట్లాంటుందా ఇంక మేము ఎట్ల తిరిగిన ఫస్ట్ ట్రిప్కే పోాల ఎపిసోడ్ మిస్ అయిపోతది మళ విజల ఓకే
అవునవును
ఇరుక్కనైన పర్లేదు దానిట్లో వచ్చేస్తది ఎపిసోడ్ మాత్రంే మిస్ అమ్మేవాళ్ళం కాదండి అది ఆ బాక్స్ హట్ కోసమే మేము చూస్తాంే
ఆ ఆ సాంగ్ వేస్తాారు కదా బాగుంటుంది ఆ సాంగ్ కిని వాళ్ళు లాక్ లాక్స్ అన్ని ఓపెన్ చేస్తా అంటే వాళ్ళు బాగుంటాం డె
అదిను ఇంకొ ఒకటిగానే అది బంగారు అంతా వేస్తడు చివర వాళ్ళకి
ఆ అవును గెలుచుకున్న తర్వాత అని ఇట్లా వేస్తారు మేడం మొత్తంంత బంగారం వస్తదో అది ను అద మాయ దీప్్ వస్తుంట సాయంకాలం పూట ఓమ్ కారం నెయ్యా అది
హు
అది కూడ బాగ చూస్తుంటమనమాటప్పుడు వాల్ పొడుపు కదలు అడుగుతుంటే మనం చెప్పేది అవన్నీ ఇంకా డోరా ఇంకా కార్టూన్స్ అయితే డోరా బుజ్జి ఇంకా మోటుపట్లు మీరు చూస్తార కార్టూన్స్
ఉ చూస్తాండి
ఉమ్
అప్పుడు
చాలా వస్తుంది
ఉమ్
అదే ఇంకా చాలా వస్తాయి అన్నమాట వండర్ ల్యాండ్ దాంట్లో చేపలు మాట్లాడేటవి వాటర్ లో పలే అంతాగ మాట్లాడేవి అల్లవుద్ధిన్ అద్భుత దీపము, జాకిచాను చాలా చూస్తుండవ అప్పుడు హైడి మీ ఫేవరెట్ ఏంటి కార్టూన్స్ లో?
డోరాబుజ్జి, జాకిచాన్
ఆ జాకేచాన్ అయితే ఆల్ టైమ్ ఫ్యాన్స్ అనమాట. నైట్ టైమ్స్ రిపీటెడ్ ఎపిసోడ్స్ చేస్తు చూస్తుండ మనమాట ఉమ్ నాకు మోటు పతులు కూడా బాగా ఇష్టం అనమాట. తర్వాత హిందీలో ఒకటి వస్తుంది అనమాట రోల్ నెంబర్ ట్వీ ది వందు
ఉహ
కృష్ది అంటే కృష్ణ అని చెప్పేసి అప్పుడు వస్తుంది అనమాట క్రిష్ కృష్ అని అది కూడా బావుంటది.
బావుంటది అప్పుడుట్లో మాకు టీవీలు లేకపోయె
ఉహు
ఆ ఐదు ఇండ్లకి కలిపి ఒక టీవీ మాత్రమే ఉండే
ఆవును
అందరం ఇంకా పిల్లలు అందరం ఏం చేస్తంట అంటే మీ మేము సీరియల్ చూడాలనుకుంటాము మేం సీరియల్ జూడలన్కుంటామ్ అరే
ఓకే మీరు సీరియల్ చూడాలనుకుంటారు బట్ వాళ్ళకి కార్టూన్స్ కావాలి అట్లనా
మ్ భారీ కొట్టేసుకుంటంగ సార్
హ్హ్హ్
వీళ్ళు కార్టూన్స్ అంటారు మేము ఇది కావాలంటామ్ ఇంకా అట్లా కాదని టైమింగ్స్ పెట్టేసుకో ఉంటాం మాకు ఈ టైంలో మీరు వదిలేయండి. మిగతా టైంలో మీరు తెచ్చుకోండి అనేసి
ఉహు నేనే అ తముడు కొట్టుకుంటాంటిమి అబ్బా రిమోట్ కోసం భారీ కొట్టుకుంటాంటిమి. మా అమ్మ నన్ని కొడుతుండ వచ్చి
ఆ
మనం కొంచెం బాగా ఖచ్చ అన్నమాట వాణ్ని కొట్టేది రిమోట్ లాక్కునేది వానికే మళ్ళీ గోడకేసు కొట్టేది బ్లడ్ వస్తాంది అనమాట
అవునా
దై చాలా మొండి నాకేమైనా కావాలంటే కావాలి రిమోట్ కోసమ్ కొట్లాడుకుంటాము వాని నా మాట విండు నేను వినను. తర్వాత ఎయిత్ క్లాస్ లో అనుకుంటా మా నాన్న ఒక ఒక ట్యాబ్ కొనిచ్చినాడు అనమాట ట్యాబ్ కొనిచ్చింటే నేను అ నాకు కావాలని నేను వాడికి కాదని వాడు ఇద్దరం గొడవడుతున్నాము ఇ చెప్పేసి వాడు బాగా నా తమ్ముడికి హెయిర్ బాగుంటది అనమాట బట్ది పట్టుకొని గోడ కేేస్ గుద్దేసిన బాగా
హ
అయ్యో వాడు వాడ ఏడ్చినప్పుడు మళ్ళీ బాధ అనిపిస్తున్నాయో ఊరికే కొట్టని అనేసి మళ్ళీ వా పోయి మా అమ్మ కి చెప్తే మామ్మ నన్ను వేసుకునేది అనమాట
హ
అప్పుడు ఆ ఏం పర్లెలో కొట్టి మంచి పని చేసిన అనుకుంటుంటి హ్ పాపం వాడే కొంచం డీసెంట్ నేను బాగ చేస్తుంటే మా మా డాడీ దగ్గర మా తమ్ముని
హ
మీరు అట్లా కొట్లాడుతుంటారు మీ బ్రదర్ తో
హ నేను నా తమ్ముడు ఇంకా నా తమ్ముని ఫేస్ ఇస్తే నేను గిచ్చినవి వాని ఫేస్ నేనే ఉండయి
సేమ్ నాకు కూడా మా అమ్మ చెప్తేంది చూడు ఎట్లా గిచ్చినావు ఇప్పటికిీ కూడా ఎట్లున్నాయి అంటే వాడికి ఇప్పటికిీ ఉన్నాయి అనమాట ఐస్ దగ్గర ఉంటది ఒకటి ఈ చీక్ పైన ఉంటది చూడు ఎట్లా గిచ్చినవ్ మచ్చిది అని చెప్పేసి ఇప్పటికే చూపిస్తుంది ఎవరికైనా మా ఫ్రెండ్స్ అన్ని ఇంటికిళ్తే చూపిస్తుంది అన్నమాట చూడు ఎట్లా తయారు చేసినాడు చేసిందో చిన్నగా ఉన్నప్పుడు వల్ల తమ్ముడిని అనేసి
నే నా తమ్ముడు నాకు అట్లే పెట్టినాడు నా తమ్ముడు నాకు అట్లే నా ఫేస్ అంత అట్లే చేసింటాడు
నా తమ్ముడు మళ్ చెవిడి కచ్చి గారిని నినే అట్లా ఇంత కచ్చి కచ్చి చేస్తుంటి
మేమిద్దరం అట్లే కొట్లాడుకుంటాం ఎవర్ తగ్గేదంటే తగ్గేదే లే
ఆ
జూట్లు జుట్లు పట్టుకుంటాను
హ
అది మా అమ్మ ఉన్నప్పుడు కొట్లాడం మేము
అమ్మ లేనప్పుడే ఇంకా
సరే బాయ్
ఆ బాయ్